హాయండి. బాగున్నారాండి
ఆ బాగుందండి మీరు బాగున్నారా
హ్మ్ బాగున్నానండి ఏమి ఇస్తున్నారండి
నేనా అండి ఏం చేయట్లేదండి ఇప్పుడే అట్లా ఖాళీగా కూర్చున్నా మీరేం చేస్త వస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే షెడ్యూల్ సాడొచ్చి కూర్చున్నా ఇప్పుడం
అవునా మంచి ఆడతానండి బట్ ఈ మధ్యలో ఆడట్లేదు ని ఆ అప్పుడు మా పాప తోటి వెళ్ళి ఆడు కునేదు కాసేపు
ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తుంటే ఇంక నేను కూడా ఆడదామని ఆడుతున్నాను
ఉ మంచిదండి మంచి ఫిట్నెస్ కూడా చాలా మంచిది మన బాడీ కూడా మంచిగా ఫిట్నెస్ ఉంటది
కానీ బెటర్ కదా మనకి కొంచెం ప్లేస్ ఉండాలి కొంచెం ఆడుకునేట్టు అంత షటిల్స్ అయినా కాక్ అయినా ఇక్కడ పడకుండా ఇబ్బంది కాడకుండా ఉండేటట్టు ఉండాలి కదండి
అవునండి మనకి ఎట్లా పార్క్ అట్లు వెళ్ళి మంచిగా పిల్లలు ఆడుకుంటుంటారు వాటికి మనం మంచిత సెటిల్ కూడా ఆడుకోవచ్చు
కిబ్బంద్ అవుతుది అందుకే కొంచెం వేరే గ్రౌండ్ లో ఉంటే ఆడ వచ్చేస్తాను ఇప్పుడే
అవునా వాకింగ్ అట్లా వెళ్తారండి మీరు
ఆ అయిదు వరకు వెళ్ళినా కాండి ఇప్పుడు ఎక్కడ అసలు టైం కుదరట్లేదు నైట్ లెవెన్ అవుతుంది ట్వల్వ అవుతుంది పడుకునే వారికి ఇక మొబైల్ చూసే వరకే సరిపోతుంది ఇంకా నైట్ అంత లేట్ అయితుంది కదా మార్నింగ్ లేచే వరకు నైన్ అయితాంది ట్ట ద అంద
అవునా అండి
మీరు వెళ్తారా వాకింగ్ కి గుడ్ మార్నింగ్
ఆ వెళ్తాండి వెళ్తా మార్నింగ్ వెళ్తా గాని ఇక ఈవినింగ్ చేద్దామంటే ఇక కుదరదు ఈవినింగ్ పనులు ఈవినింగ్ అట్లనే ఉంటాయి కదా అని చెప్పేసి ఇక మార్నింగ్ ఒకటి అట్లా వాకింగ్కి వెళ్తా అన్నట్టుగా నేను ఈ న్యూస్ కూడా విన్నా అ ఇప్పుడు మనం రిలీఫ్ ఆయిల్ అవన్న వాడతా కదా అ అవన్నీ వాడద్దట ఒక డాక్టర్ చెప్ప చెప్పారండి నేను కూడా ఇట్లా సోషల్ మీడియాలో చూసిన ఆ డాక్టర్ అయితే మస్తు చెప్తాడు మనం గానుగా నూనె వాడాలన్నటండి గానుగా నూనె ఏంటంటే పల్లి నూనె
ఆహా అంటే ఎట్లా ఇక్కడ దొరుకుతుందో మరి మనకి తెలియదు కదా అంతా కల్తీగా ఉ ఉండే ఎక్కడ దొరు
అయితే మనము కొన్ని మిల్లుల అట్లా చూస్తే ఆ మొననిం అనుకున్నానండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్ గానుగా నూనె లీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అటండి
వామ్మో
మరి హెల్ త్ కు మంచిది కదండి ఇక నేను కూడా కొంచెం ఇగ డిసైడ్ అయిపో తనాన ఈ రిఫైన్డ్ ఈ ఇవ్వి వీటి వల్లనే నటండి కాన్స్ తరని కొవ్వు అని ఆ అదేంటిది కొవ్వు ఆ ఇంకేమో ప్రాబ్లమ్స్ వస్తున్నాయట
వామ్మో ఏం తినాలో ఏం తినొద్దొ అర్థంమయితలేదండి అసలు అన్నిట్లలో కల్తీ పెరుగుతే అసలు ఏం తినాలి ఏం తినొద్దు ఇట్లా చేత్తే ఏం చేయాలి అసలు బ్రతుకున్న అందరునా అని చెప్తానట్టున్నదండి అసలు ఇప్పుడు
తి ఇప్పుడు అసలు ఏం అర్ధమైతానే అయితే లేదు
అసలు ఈ మనుషులు ఈ తినడానికి కూడా ఏం మీక్ లేకుండా అంతా కరువైపోతావుందా అండి లోకం నాక అసలు తినడానికి ఫుడ్డు ఇప్పుడు ఉన్న రైస్ ఐతే రైస్ మొత్తం ప్ల ప్లాస్టిక్ ఏ అంటాండి ఇప్పుడు రేషన్ బియ్యం తో తీసుకొస్తే మొత్తం ప్లాస్ట్ చికి అంట మరి ఇగ అట్ల అంటే మనం తినడానికి ఏం తినాలి అసలు అన్నం తినాల్నా అటు కూరగాయలకి కూరగాయలు కల్తీ ఐతాన్నయ్ అవి ఇప్పుడు టమాటాలు రెడ్డుగ్గావడానికి అదేదో ఇంజక్షన్స్ ఇస్తాన్లంట అ ఇప్పుడు అన్నీ కల్తీయే అసలు తినడానికి అసలు ఆలోచన పోవాలంటేనే భయమైతాంది అట్ల అయితాంది ఇప్పుడు
హ
ఇంత దారుణంగా చేత్తాంల సలు ఎందుక అసలు ఇట్ల చేసుడు
ఏమో అండి ఏం మనుషులు ఏ ఒక్కొక్కరు ఓక్కొక్క డోస్ చెప్తారు కొంతమంది ఏమో ఆ టూత్ పేస్ట్ వాడొద్దు ఆ కోల్గేట్ సాల్ట్ అస్సలు వాడనే వాడొద్దు అందులో షుగర్ ఉంటది ఆ మామూలుగా పళ్ళ పొడి వాడాలి లేకపోతే ప్లెయిన్ కోల్గేట్ వాడాలని కొంతమంది చెప్తారు ఇయ రకరకాలండి ఎవ్వరికి ఏది తోస్తే అది అసలు నాకు తెలిసి ఇదివరకైతే ఇంత ఇంత లేకుండేనండి మన్ చిగా ఆ కొంచం ఒక విధంగా తినేది ఒక విధంగా ఉన్ టాడు ఒకడు తాగమంటాడు ఒకడు తాగొద్దంటాడు అసలు ఎవరి మాట ఇనాలి అసలు ఎవరి నిజం ఎవరు అబద్దమో కూడా అర్థం కావట్లేదు
ఉమ్ ఇప్పుడు కొంచెం ఫ్యాట్ ట్ పెరిగినం అంటే ఖతం షుగర్ తగ్గియ్యాలంట లు షుగర్ కాకపోతే మళ్ళ ఫుడ్ తక్కువెయ్యాలంటే ఫుడ్ ఏం తక్కువ చేసినామండి మనం తినేదే లిమిట్ గా అంతంత తింటాం అంతకు మించి ఇంక మనం తినేదేముంట పోని బయట ఫుడ్ అంటే ఇప్పుడు ఏదైనా బయట ఫుడ్ తినాలంటే హండ్రెడ్ కి మించి ఐతదా కాదా అండి
అవునండి ఇ అది కూడా ఇగ మంచిది కా నే కాదు
ఏ ఏం తినాలి అసలు ఎట్లా తినాలి ఏం తినాలి ఇప్పుడే ఇట్లా ఉన్నదంటే ఫ్యూచర్లా పిల్లలు ఉంటే పిల్లల పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది
అంతే కదండి ఇప్పుడే కల్తీ కల్తంటే ఇగ పే ఈ పిల్లలకు పెద్ తలుగాయ్యే వరికి ఇంకెంత కల్తుంటదో ఏందో అప్పటి వరికి నాకి తెలిసి ఓన్లీ వీళ్ళు టాబ్లెట్లు వేసుకుంటా బతకాలు కావచ్చు
ఏమో అండసలు
ఏమో అసలుకి ఏమనేటట్టు లేదు అసలుకి ఏది తినాలన్నా భయమే కొంతమంది ఏమో చికెన్ తినొద్దు అని అంటారు కొంతమంది ఏమో మటన్ తినొద్దు అంటారు కొంతమంది మొత్తం నాన్ వెజ్జే తినొద్ అంటారు అసలు ఏ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు అసలుకి ఏ ది నమ్మాలో ఏది నమ్మదు అసలు ఏం అర్ధం కావట్లేదండి
అయ్యో ఇప్పుడే ఎట్లా అంటే ఎట్లనో మరి ముందు ముందు మన పరి స్ధితేందసలు తెలుత్త లేదసలు
అవునండి అసలు ఏం జరుగుతదో ఏందో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిదండి
నాదైతే ఫేవరెట్ ఫుడ్ చికెన్ అండి చికెన్ కి ఇంకా ఎక్కువ మళ్ళా చే ఏమన్నా ఉన్నదంటే ఇక ఎక్కువ ఫుడ్ ఎక్కువ తిననండి కాకపోతే ఫ్యాట్ పెరుగుతుని భయానికి కొంచెం ఫుడ్ తక్కు కంట్రోల్ చేస్తున్నాం అంతే ఇక నైట్ అయితే చపాతి రెండు చపాతీలు మార్నింగ్ అయితే మార్నింగ్ ఎయితేదన ఇడ్లీ మళ్ళా లంచ్ క అయితే మాత్రం ఏమన్నా బెండకాయ అది కూడా కొంచెం తక్కువ తక్కువ లిమిట్ లో తంటాను అండి ఇడు డాక్టర్ మోనా అయ్తే పోయిన అండి అసలు అది జైల్ నాలుగు ఈ ఎంత మంది అసలు కావాలని ఇంత మందికి జ్వరం వచ్చట్ అయితుందో తెలు తెలేండి అంతమంది లైన్ గా ఒక్కొక్కరి కళ్ళు తరుగుతాని అంటను ఒకరు వామిటింగ్స్ అంటాల ఒకక్కొక్కరికి ఫీవర్ అయితే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ దాకా ఉంటుందిండి తంత అవైబల్ హై లెవల్ ఉన్నారు ఫీవర్ ఒక్కొక్కరిక అయితే అంత మంది వచ్చిల్ళ కానీ ఒక్కటి ఇంజెక్షన్ అండి ఆయన ఏమి ఇంజక్షన్ క్షన్ ఇస్తాడో తెలియదు కానీ మనం అంత నోట్ చేయలేం నీ ఒక్క ఇంజక్షన్ ఇస్తే తెలిల మట్కి కొంచెం సెట్ అయిపోదిండి మళ్ళ మళ్ళా డాక్టర్ దిగరారు అట్లా సెడ్ ఇస్తాడు ఆయన అసలు ఏమిస్తాడో తెలియదు అ మనం నోట్ చేసుకోలేముది అసలు అది
ఉమ్ అవునండి కొంతమంది చా డాక్టర్ వాళ్ళ చేతి హ్యాండ్ కూడా ఉంటందండి కొంతమంది ఎన్ని వా ఎన్ని వాడినా తగ్గవు కొంతమంది ఇట్లా ఒక చిన్న మెడిసిన్ ఇచ్చినా కూడా తగ్గుతుందండి అంతా వాళ్ళ చేతి వాటం ఉంటుంది
ఉమ్ అవును మళ్ళా వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మళ్ళా అక్కడ ఒకటే ఉంటది మెడికల్ షాపు ఆయనకి సెట్ అవుతుంది అది మళ్ళీ ఎక్కడ దొరకవండి అవి
కొంతమంది డాక్టర్స్ ఏమో కమర్షియల్గా ఉంటారండి కొంతమంది అయ్యో పాపం వీళ్ళు ఇబ్బంది వచ్చిళ కదా అని చెప్పేసి అట్లా ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారండి ఇక డాక్టర్లు కూడా ఇక మన ఏర్లే చక్కగా ఉండవు కదండి వాళ్ళ బుద్ధులు ఎట్లుంటే
నిన్న నిన్న పోయినా హెడ్డ ఎ కం పోయి నా గంత అండి ఒకత్త లైన్ క మొ మత్తం మన జాతరలా జరుగుతుంది చ్యూషన్ లా లైన్ అగో అంత ఉంది
అవునా ఏమో అండి ఇక ఇక సీజనల్ థె ప్రేక మొత్తం వర్షా కాలం స్టార్ట్ అయితే ఇక డాక్టర్ల అయ్తే పండగ అండి పండుగ అంటే పండుగ ఇక వాళ్ళ ఏందంటే ఇక అప్పుడు పేషెంట్లే పేషెంట్లు డబ్బులే డబ్బులు ఈ మెడికల్ షాప్ వాళ్ళు డాక్టర్లు అయితే మ బతుకుతారండి ఇక ఎడు వర్ష కాలం వచ్చిందంటే
ఉమ్ అవును అమ్మ
ఇ వాళ్ళు కూడా కొంచెం అయ్యో పెట్టేట వాళ్ళు ఉంటారు ఖర్చు పెట్టేటోళ్ళు ఉంటారు ఖర్చు పెట్టన వాళ్ళు ఉంటారు కదాండి
ఉమ్ ఇప్పుడు ఇంజెక్షన్ అని ఉంటాందండి ఇంజెక్షన్ అస్తారు అయిపోద్దా లేదు మీరు కంపల్సరీ గ్లుకోజ్ లెక్కించుకోవాలి అంటాడు కథం ఫైవ్ హండ్రెడ్ దాకా ఎస్తాడు కథం అది ఎటు ఎటు అయిపోతుంది ఒక థౌజండ్ దాకా ఐతదండి వాళ్ళు కాడా ఉన్నాయో లేవో మరి ఎందుకు ఇట్లా అని ఆలోచిస్తలేండి డాక్టర్లు అసలు
వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారండి వాళ్ళకి ఏం అవసరం అని ఆలోచిస్తారు చెప్పారు
నిజంగా మన మనకి
వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటారు
మన తిప్పల్ మనం పడాల్సొస్తుంది కాదనే అబ్బో
ఏం ఏం చెప్తామండి ఎమ్ చెప్పేటట్లు లేదయే ఇక వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు మనం మా అయ్యో నమ్ముతాం నమ్మి అయ్యో మనం పోతాం కదా ఇక కొంతమంది ఏమో మంచోళ్లు కూడా ఉన్నారు లేండి అట్లాని అందరిని తప్పు పట్టద్దు మనం కూడా కదా
కొందరు మంచోళ్ళు ఉంటారండి కానీ కొందరు అయితే ఫ్రాడ్ చేస్తాండ్రు ఇక ఇగో ఎవ్వరిది వాళ్ళదే నడుతాంది అండి ఇప్పుడు ఏది కల్తీ లేకుండా అతాంది ఇక ఒక మనుషులదేనా ఇప్పుడు మనుషులని జాడ్జ్ చేసాటట్లు లేదులే ఇప్పుడు పపుప్పులుగుడ
అవునండి మనుషులు ఎట్లు ఉన్నార డాక్టర్ల అట్లే ఉన్నారు ఎక్కడవైనా కమర్షియల్ ఏనాండి కమర్షియల్ బతుకులే ఇవన్నీ అందరు కమర్షియల్ ఉన్నారు ఎవరు చూడు రూపాయి రూపాయి ఆలోచిస్తారు మనుషుల గురించి ఎవరు ఆలోచిస్తారండి రోజులల్ల రూపాయి ఉంటే ఆ విలువ వేరు అబ్బాయి ఉంటే ఆ తరికా వేరు కదా
నిన్న ఫ్రిడ్జ్ కూడా ఒకటి చూసాను